హలో బాగున్నారాఅండి
బానే ఉన్నాం
బానే ఉన్నారా
ఉమ్
ఏం చేస్తున్నారా అండి ఖాళీనే ఉన్నారా.
ఏం లేదు ఖాళీగానే ఉన్నాం మీరు.
మేము కూడా ఖాలీనే ఉన్నామండి సాయంత్రం అయితుంది కదా ఇక సాయంత్రం పనులు చేసుకోవాలండి
సాయంత్రం టీ తాగారా
మేము టీ తాగమండి సాయంత్రము మాకు పాలు ఫ్రెష్ దొరకవు టీ తాగమండి మీరు రాగుతార అండి టి
మేము అప్పుడప్పుడు తాగుతాం సాయంత్రం
అవునా పాలు ఫ్రెష్ గా దొరుకుతాయా అండి మీకు
మాకు ఆవు ఉంది
ఆ వుందా ఉహు పెంచుతారా అండి ఆవులు బర్రెలు
ఆ ఇంటి దగ్గర పెంచుతామ్ మా
హుహుమ్ అంటే బర్రెలు అంటే పాలు కూడా అమ్ముతారా అండి మీరు
ఆ అమ్ముతాం
అవునండి ఎట్లా పోస్తారండీ
ఆ లీటర్ ఇంటి పక్కళ్లు ఆళు ఆ వినిపిస్తుంది వినిపిస్తు ఇంటి పక్కలు ఇంటి చుట్టూ తర్వాత పాలల్ల టీకి అమ్ముతాం
హు అవునా ఎన్ని ఉన్నాయండి బర్రెలు
ఉన్నాయి ఒక రెండు మూడు
అవునా అండి పాలు అమ్ముతారు మీకు కూడా ఇంట్లో పాలు ఉంటవి
పాలు పెరుగు చేస్తాం
అవునా అండి
ఆ
ఇంట్లో పాలు చాలా టేస్టీగా ఉంటాయండి
అవును ఇక ఇంట్లేయి కదా కొన్న వాటికన్నా ఇవి టేస్ట్ గా ఉంటాయి
అవునండి ఇక మాకు ఫ్రెష్ పాలు దొరకవండి అందుకే మేము టీ తాగం సాయంత్రం
అవునా
ఇంకేం చేస్తారండి ఒక బర్రెలు లేనా ఇంకేమైనా ఉన్నాయా
వ్యవసాయం కూడా ఉంది వ్యవసాయం
అవునండి ఇప్పుడు వ్యవసాయం పని స్టార్ట్ చేశారా మరి
ఊ ఇంకో వన్ వీక్ టూ వీక్ లో స్టార్ట్ అయితది
అవునా
జూన్ ఎండింగ్ అన్న జులై స్టార్టింగ్ ల
ఊహు అంటే స్టార్టింగ్ చేసేటప్పుడు ఏమన్నా మొక్కుతారా అండి
చేసేటప్పుడు విత్తనాలు అవి ఇవి పెట్టేటప్పుడు మొకుతారు
ఉహు అవునా త మొక్కడాని ఏమన్నా దేవుళ్ళు ఏమైన్నా ఉంటాయా అండి వాటిని ఏమన్నా దేవుళ లాగా పిలుస్తారా ఎట్లా మొక్కుతారు చెప్ చెప్తార ఏమన్న ప్రసెస్
మోక్కడం అంటే ఏమన్నా కొత్తగ పని స్టార్ట్ చేయేసటప్పుడు కొబ్బరికాయ కొట్టడం అట్లా ఉంటుంది విత్తనాలు స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఫస్ట్
ఊహు ఏమేమి పంటలు పండిస్తారండి మీరు
పత్తి వరి మాది వడ్లు
అవునా
అవి ఎక్కువ పండిస్తాం
ఉహు పత్తి బాగా వేస్తారా అండి మీ సైడు
మామూలుగా బాగాంటే ఇగ అటు వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పొలం అవే ఎక్కువేస్తారు
ఉహు వడ్లు వడ్లు ఇట్లా బయట అమ్ముతారా ఓన్లీ మీకోసమేనండి
బయటనే అమ్ముతాం వడ్ల సెంటర్ ఉంటది
ఊహు వడ్ల సెంటర్లు ఉంటాయ అండి
ఉంటాయి
ఊహు మీరే అక్కడికి వెళ్ళి అమ్ముతారా
ఆ
వాళ్ళు వచ్చి కొనుక్కుంటారా
లేదు ఆ ఒక సెంటర్ ఉంటది ఆ సెంటర్ ల పోసు పోయాల మా అవి అవి తీసుకుంటూరు
ఉహు ఎన్ని ఎన్ని పండుతాయండి కింటలాగానే పండుతాయండి
ఆ నవిపై కీలల బస్ స్తాలుంటాయి అట్లా బస్తాలు ఎకరానికి ఎన్ని బస్తాలు ఇగ వెళ్ళిన తీరు
ఆ ఎకరానికి ఎన్ని బస్సాలు ఎళ్తాయండి
ఎకరానికి హలో వినిపిస్తందా
ఆ ఆ వినిపిస్తుందండి
ఊ ఎకరానికి వెళ్తే ఇగ వంద అట్లా మనం చేసిన తీరు మనం
ఉహు
వా దిగబడి
పంట పండించిన తీరు వెళ్తాయి
ఉమ్
ఏ మందులు వేస్తారాండి మరి
వేసుడే మందులు వేస్తనే మందులు ఎరువులు చల్లుతనే ఎక్కువ పంట వస్తది
ఉహు ఎక్కువగా ఏం విరుగు వాడతారండి మరి
ఎక్కువ కోడెఎరువు గొర్రెఎరువు
గొర్రెలు ఉన్నాయాఅండి మీకు
గొర్రెలు ఉన్నాయి.
అవునఅండి. గొర్రెలు, మేకలు, ఉన్నాయ. అండి
గొర్రెలు ఉన్నాయి. మేకలు ఉన్నాయి.
అంటే గొర్రల మేకలు కూడా మీరు ఇంట్లో చాకుతారా అండి.
ఆ గొర్రెలు మేకలు సాకుతాం.
ఎట్లా వెనకట్టా ఇట్లా మంద లాగా పెడతారు అంటారు కదాఅండి. అట్లా ఉంటాయా, లేకపోతే, ఇట్లా నాలుగైదు ఇంట్లో సాకు కుంట్రా
మందలాగ అంటే ఇగ అది ఇగా ఉన్నాయి. ఇగ మా ఆయన అదే పని ఇగ్ అవిటికే పోతాడు గదా
అవునా
ఉమ్
ఉహ అమ్ముతారాఅండి. మరి ఇట్లా బయట కొనే వాళ్ళకి,
ఆ అవి ఇగ కొంచెం పెద్దయి పిల్లలు పుట్టి కొంచెం పెద్దఅయిన తర్వాత అమ్ముతారు.
మ్ గా అవునా మీరు ఏమైనా పని చేస్తారాండి మరి
వ్యవసాయమే చూసుకుంటాం. ఇప్పుడు ఖాళీగానే ఉన్నా
చాలా మంచిగా చేస్తారండి. వ్యవసాయం చూసుకుంటారంటే
ఉమ్
మ్ హ ఇంకా ఎండాకాలం హాలిడేస్ కి ఎక్కడికైనా వెళ్ళారా అండి
అమ్మవాళ్ళ ఇంటికివెళ్తాం.
అవున అండి మరి వెళ్ళారా ఈ ఎండాకాలం
వెళ్ళాం
ఏం చేస్తరండి మరి అమ్మగారు మీరు వెళ్తే స్పెషల్స్ ఏమైనా చేసి పెడతదా అండి
అన్ని స్పేషల్ చేస్తరు, రోజుకో ఐటం
ఉహుం ఏం ఐటం అంటే ఎక్కువ ఇష్టం అండి.
అవునా పూరీలు చేపాతి, పప్పుగారేలు మా అంటే చిల్లుగారెలు అవి
పప్పుగారలు ఎలా చేస్తారండి. ఏం పప్పుతోనీ చేస్తారు. చెప్తారాఅండి.
బబ్బారపప్పు, బబ్బరాపప్పు తీసుకొని నాన నానబెడతారు. గంట సేపు అరగంట గంట సేపు నానబెట్టి అవి పొట్టు తీసి మిక్సీ జారులో వట్టి
అవునా
మ్ తగినంత ఉప్పు, కారం వేసి చేస్తారు.
అవునా
బా పచ్చిమిర్చి వేస్తే చాలా బాగుంటాయి. అవి
ఆహా పచ్చిమిర్చి కారం వేస్తారా. ఇంకేం గారెలు చేస్తారండి మీరు
గారలు మొక్కజొన్న గారలు కూడా చేస్తారు.
మాకు కూడా చాలా ఇష్టం అండి మొక్కజొన్న గారెలు ఎలా చేస్తారండి మీకు పంటలు వేస్తారు కదా మక్క పంట వేస్తారండి మరి
ఆ వేస్తారు వేస్తారు అవి ఇగ మేం మేయ్యము గని ఇట్లా చుట్టుపక్కల ఊళ్ళలోళ్ళు తీసుకొస్తారు
అవునా
అమ్ముతారు అమ్మాయే కొనుక్కొని చేసుకుంటా
ఉహ ఎలా చేస్తారండి మక్క గారెలు మరి
అవి ఇగ మిక్సీ అదే ఫస్ట్ వలుసుకోవాలి బూరు తీసి వోల్చుకొని మిక్సీ జార్ లో పట్టుకొని ఇక తగినంత ఉప్పు కారము కరివేపాకు
ఆ
ఎ
వినిపిస్తుందా అండి
ఆ బానే వినిపిస్తుంది మీరేం చేస్తారండి
మేమా అండి ఇంట్లో ఖాళీగనే ఉంటామండి. ఇంట్లో పను ఆ లేదండి మాకేం పనులు ఉండవు ఇంట్లోనే ఖాళీగానే ఉంటామండి ఇగ ఇంట్లో మామూలుగా ఏమింటాయండి. లేడీస్ కి వంట పనులు ఇంటి పనులు
అవును
ఇక మార్నింగ్ అయితే టీలు టిఫిన్లు పిల్లల్ని పంపించడమే సరిపోతదండి
ఆ
మ్ ఇంకా అండి నాలుగు వందల ముప్పై
పిల్లలు ఎంత మంది అండి
మాకా అండి పాప బాబు అండి
ఆహా
కర్రీస్ ఏమ్ ఇష్టామండి మీకు
కర్రీస్ పప్పు
అవున అండి ఏం పప్పు ఎక్కువ ఇష్టం అండి
కంది పప్పు
కందిపప్పా అండి
మ్ సాంబారు కందిపప్పు తోటి సాంబారు చేస్తరు కదా
ఉహు
చాలానే ఇష్టము. అందులో కొంచెం ఫేవరెట్ సాంబార్ కందిపప్పు
ఆహ అవునా
ఉమ్
మాకు కూడా చాలా ఇష్టం అండి సాంబార్ కందిపప్పు
అవునా
ఈ ఎండాకాలం అయితే మొత్తం కందిపప్పు చారె నండి
ఆ ఎండలకు అది ఆయితేనే తినగలుగుతన్నం
అవునండి ఒక ముద్ద ఎక్కువ తింటామండి ఎండలకి పప్పుచార్ చేసుకుంటే ఊ ఓకే అండి మరి
అ సరే